హలో హలో తిన్నవా
తిన్న
ఏం చెత్తన్నావ్ ఆ
చెమ్మచక్క చెమచక్కడుగు
బా ముక్యం సంగతి ఎప్పుడు వచ్చిన ఏంటి ఫైవ్
ఎన్నా నిన్న
పచ్చమ
పోయిన కాల
పలది వనువా
ఉందా పోయింది అనుకున్నాన్ పోయినా నువోయినవ
పోయినా రంగోలికి ఏం లేదు హలో
ఓ కాలేజ్ ల్యా కుంకుము ఉందా
కాలేజ్ లో ఉన్నావా అవున్ బాక్స్ తెచ్చుకున్నావ టిఫెన్ బాక్స్
తెలుసుకోవాలి
ఎందుకు
తెచ్చుకోబుద్ధి కాలే ఆ ఇప్పుడు పోగ్రామ్ కూడ అయిపోతుందిలే
నిన్న పోయే ప్రోగ్రామ్ ఏమైంది హిట్ కాలేదా ఎందుకు బాలేదు ఏమన్నాను వాని
ఆ నక నేను అన
అందంట
వాన్నీ ఏం చేసా వాళ అని చేసా
అ బయి కతో స
స కొ చేస్త
పింగ్ క ఎ ఎస్త ఏల గ మ